హా లా
కార్యకు నమస్కారం అండి గుడ్ మార్నింగ్
గుడ్ గుడ్
ఏం లేదండి ఖాళీ అన్ బే
ఏం చేస్తున్నారు
ఖాళీ ఉన్నామండి మీరేం చేస్తున్నారంండి
ఇప్పుదాక పని చేసామండి ఇంట్లో పని ఇప్పుడే పని తిరింది ఓన్ పెట్నండి
అవునండి ఈరోజు రంజాన్ కాదా అండి ఇయాల స్కూల్ కు లేదు కదా పాప్ మీ బావళ గీ
ఆ ఇంటి ఇంటి దగ్గర నే ఉన్నారండి పాలు వేడి చేస్ సి సేమ్యా చేసినా ఇయాలా ఫేషియల్ కదా అందుకే సేమియా చేశానండి అవునవును సేమ్యా చికెన్ మటన్ మీది ఏం కర్రీ
నా మ్యారేజ్ డే కాబట్టి నైట్ బాగారును చికెన్ ఏసుకున్నాం అదే తిన్నామండి మార్నింగ్
అవునా మీ సార్ చిన్న మరి
దండి తీ ఫోర్ డేస్ అయితుందండి వచ్చాయన తను మా అమ్మ వాళ్ళ ఇంటి కాడ ఉన్నామండి
ఆహా ఆా
మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం గాని ఇట్లా మా చిన్న పా పెద్ద పాప మా చిన్న పాపని ఇట్లా ఆ అంటే మంచం సందుల ట్లా ఆడుకుంట ఉంటే దొబ్బేస్తాదండి పెద్ద పెద్దమ చిన్నాామాను ఇట్లా చెయ్యి బాగా వా వాపొచ్చిందండి
అవునా
ఆ వాపు వాపు వచ్చుడితోనే చేయి గిట్ల ఏమన్నా విరిగింద అనేసి హాస్పిటల్కి వెళ్ళామండి వెళ్ళన త స్కానింగ్ ఇట్లా దించామండి మంచినే ఉన్నది గానీ కొంచెం బ్లడ్ క్లా అంటే రక్తం గిట్లా రా గడ్డ గట్టి ఉన్నది అన్నాడండి అందుకోసమే వాళ్ళ డాడీకి ఫోన్ చేస్తే అటు పోయ అంటే వాళ్ళమ్మ వాళ్ ఇంటికే వె తోడే గాని ఇక వాళ్ళ బిడ్డని చూడడానికి ఇటే వచ్చాడండి ఇక ఆ ఆ సిరప్లు పోసామండి వా ప్యాం ఆయింట్మెంట్ ఇట్లా పెట్టామండి ఇక డాక్టర్ కూడా అన్నాడు కదా ఐ ఐస్ గడ్డతోని ఇట్లా రాయండి అమ్మా వాపు తక్కువ అయితది రక్తం గడ్డ కట్టింది కూడా కరుగు వస్తదమ్మ అనేసి అంటే అట్లా చేసామండి
అవునా అండి ఓ అవునండి నాకేంటో హు హొ చెప్పండి ఇంకేం విషయాలు మీ ఊర్ళ ఎట్లుంది ఇయాల వాతావరణం
ఆ నిన్ ఆ శి టే నిన్న మొన్న చేసిందండి, ఈ రోజు ఎండ కొడుతుందండి.
అవునా మా దగ్గ ఇంత ముందు ఎండ వెీళ్ళినట్టు, వెళ్ళింది మళ్ళా మబ్బి ఏత్తంది.
అవునా అండి అంటే పొద్దుగాల మా కాడ అమ్మ వాళ్ళ, ఇంటికాడ కొంచెం చినుకులు లెక్క పడ్డాయండి.
హా
ఏ కొంచెం ఇయల్ వ్ బాగా నిండ గొడుతదిదన్ నిన్న నిన్న కొంచెం చల్లగా ఉన్నది, కాబట్టి వెదర్ ఇయాలా ఎండ బాగా కుడుతుందండి.
అవునా మా దగ్గర నిన్న కూడా కూల్ గనే ఉంది, ఇంత ముందు దాంక ఎండే కొట్టింది అంటే కొంచెం. పొద్దున్న కొంచం మబ్బు చేసినట్టనిపిచ్చి వచ్చింది మళ్ళి తర్వాతకి ఎండెళ్ళింది
అవునండి అంటే నిన్న అటు వర్షం కొట్ ట్టిందండి
ఆహా కొట్టలేదండి ఇ చప్ ఏడ్ దానంత ప్రొద్దున్న మాతో నేందుకు
హు హ్మ్ తిన్నారండి అన్నం మరి
ఆ తిన్నామండి కొంచెం లైట్గా మా పిల్లలు ఎడ్తాంటే కతం ఆళ్ళకు పెట్టిన తర్వాతనే ఏస్ పుల్లక్కత్తజ్జికాయి చేసిండు. అవునవును మల్ మనం పిల్లలు స్కూల్ పోతేనే కొంచెం ఫ్రీగా ఉంటాం. అలక్ తినిపిచ్చి తాగిపిచ్చి స్కూల్ కు తోలుతనే కొంచెం ఫ్రీ ఉంటాం.
అవునండి పిల్లలుంటే పని చేస్ కోండి
ఆ చేయరాదు గద్
ఉం చేయరాదు ఇబ్బంది బాగా చేస్తారండి.
ఇవాళ బట్టలు పిండలే బట్టలు పిండే ముందుకే కరెంట్ పోయింది.
అవునా అండి
కరెంట్ రాలే ఇంకా
ఉహు అంటే వాతావరణం ఇట్లా ఇట్లా గాడుపు గిట్లా వస్ తుందండి కరంట్లేదు అంటున్నారు అటు సైడు
ఆ ఆ ఇంకా
అవునా అంటే అటు సైడ్ జంగల్ కదా అంటే వర్షం గిట్లా గాలి దుమ్ముగిట్లా గాలి గిట్లా వస్తే అటుకెళ్ళి కరెంట్ గిట్లా ఊక వెళ్ పొతదిగద అనేసి అడిగానండి.
అవున టె ఆ అక్కడకి పోయినంక మల్ల మిదె కొంపకోత్తంది.
అటు చెట్లు బాగుంటాయి కాబట్టి ఆ గాలి గిట్లా అంటే వర్షాకాలం గాలి గిట్లా రావడం వల్ల చెట్లు పోయి తీగల మీద పడడం వల్ల కరెంట్ కూడా రాదండి అటు సైడు సరిగా
ఇప్పుడు బానే ఉందండి ఏమంతా ఏం లేదు కరెంటు వాళ్ళు కూడా తిరుగుతా ఉంటారు కదా టైం బులురి కాబట్టి తిరుగుతనే ఉంటరు. ఎందుకంటే వాడి మీ బాగుంటది కాబట్టి తిరుగుతారు. ఏదన్న ప్రాబ్లమ్ వస్తే తిరుగుతనే ఉంటారు కాని, కరెంట్ వొళ్ళు గిట్ల వచ్చిరేమో మరి కరెంట్ తీస్ ఇసి
కరంట్ బిల్ గిట్ల కట్టనోల్లుగి
అవును వచ్చిందండి ఇప్పుడు.
ఆ ఇప్పుడు పాత బిల్లు ఉండ ఉన్నాయి కూడా కట్ అన్నాడు పూర్తి చేసు కుంటెనే ఇట్లా జీరో బిల్ పడుతది లేకుంటే డబ్ అవునా అండి ఉహు మాకు జీరో బిల్ వచ్చిందండి మా గూడా గని పాద బిల్లే మూడు వేలు దంక ఉన్నాయి. ఎప్పుడిన్ని అప్పుడిన్ని కట్టుకుంట వస్తాన్నాము. అంటే ఫస్ట్ ఆరు వేలు ఉన్న మూడు సార్లు కట్టాము ఇగ మూడు వేలు అయిపోయినాయి ఇంకా మూడు వేలు ఉన్నాయి కట్టాలి అది కూడా పూర్తి కడితే అయిపోతది అండి మాది. ఉ ఇగ మా చెల్ల మొన్ననే ఎగ్జామ్స్ అయిపోయినండి ఫస్ట్ అంటే ఇంటర్ పూర్తి అయింది తనది.
అవునా
హు ఇంట పూర్తి అయింది ఇంగా అంటే వొకేషనల్ గ్రూప్ ఎంపీఎస్ డ బ్ బ్లు అండి నేను తీసుకున్న గ్రూపే తను కూడా తీసుకుందాండి
ఆహా నువ్వు దానా ఒకటేనా స్టాడీ నువ్వున్ను ఆమె ఒకతేనా ఒకటేనా అంట
ఆ ఇగ నేను తీసుకున్నా గదే వి స్ గుంటదనేసి నేను చెప్పుడుతోనే తను కూడా ఆ గ్రూపే తీసుకుదండి ఇగ నా ఎట్లయినా ఇప్పుడు ఏంసి డబులుచెసిన తర్వాత ఎమ్ ఏమ్మటే అంటే ట్రైనింగ్ అన్న తీసుకోవచ్చు లేకుంటే ప్రైవేట్ లో అయినా సర్టిఫికెట్ చూస్తే ప్రవట్ ప్లాన్ చేసుకోవచ్చు అండి ఎర్ చేనా చేది హు అయితే వా ఫస్ట్ ఇయర్ లో ఇట్లా నేల వరకు వెళ్తామండి హాస్పిట్లకు మళ్ళ సెకండ్ ఇయర్ నెల వెల్ తాము అట్లా సర్టిఫికెట్లు ఉంటాయి కదా ఆ సర్టిఫికెట్లు అనేది ది మనం ప్రైవేట్ లో చూస్తే ఇట్లా వెళ్ళొచ్చండి మనం
అవున అండి
హు హిమాచల్ ఇగ మా చెల్లె మరి చదువుతదో ఇగ తన ఇష్టంమండి చదువా వాళ్ళ మా అమ్మ వాళ్ళు అంటున్నారు గదా ఏం వద్దుతి ఇగ సప్పుడేకుండు ఇంటికాడ ఉండి మిషన్ గిట్ల నేర్చుకో వచ్చే సంవత్సరం వరకు మ్యారేజ్ చేస్తాం అనేసి అన్ తున్నారండి
అవునా
హు
మ్యారేజ్ చేస్తారా
అవునండి ఏమో అండి ఆమె కొంచెం కొంచెం వయసు లేదుగా అంటే అప్పటి వరకు అయితే పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాల వరకు ఉంటాయి కదా అప్పుడు వరకు ఆటో చ్చే సంవత్సరం వరకు చేద్దామనేసి అనుకుంటున్నారండి
అ
అ ఆ ఇగ కాళీగుండి ఏం చేస్తది మిషన్ గిట్లా నేర్చుకుంటంది అనేసి ఇగ అంటున్న రండి ఇగ కొంచెం ఆ పని ఆ పని పని కూడా నేర్చుకోవచ్చు అనేసి
ఆ ఇంట్ల పని నేర్పు తారా
ఆ అదే ఇంట్లో పని అంటే ఇట్లా మన పత్తి అంటే పత్తి ఎరుడుగిట్లొచ్చు కాని ము కొంచెం ఆడిమగ పెట్టాము కదా బిరుకులురు గిట్లా మామ్మ తీసుక వెళ్తానాన్నదండీ
అవునా
హు
పనులక్ పో వలే అన్ని పనులు వత్తనే ఓ బాగుంటాయి ఏ పని రాకుంన్న ఇబ్బంది అయితది నీకు వచ్చా అండి అన్ని
అన్ని పనులు అంటే కొంచెం నాటు కొంచెం కొంచెం వచ్చాండి బాగా రాదు ఆ ఇక కలుపు తీయడం వచ్చు పొలంలో పత్తిల తీయచ్చు పత్తి గింజలు పెట్టడం వచ్చు పత్ తెరడం వచ్చు తోట పేరడం వచ్చు ఆ తోట పెట్టడం కూడా వ చండి
అవునా ఆల్మోస్ట్ అ అన్ని పనులు వచ్చాయి కదా ఆల్మోస్ట్ మాకే రావాలి అంటే హ నా నా
ఉహుమ్
ఎండ అంటే ఎండకు ఇప్పుడు వరుష కాలం స్టార్ట్ కాబట్టి పత్లు అవి పెడితేప్పుడు ఏం చల్లగానే ఉంటది కానీ మంచిగా అనిపిత్తది గానీ ఏ స్మెల్ స్మెల్ పడదు
ఇ మాకు కూడా పడదు కాని అది కామనండి ఇ మా ఇంట్ల వరకే చేస్తామండి అంతే ఏం చేయలేం మీ సెల్ అంటే సెల్లులా యూట్యూబ్లో చూసుకుంట ఒక ప్రయోగం చేసామండి అంటే ఆ పు పుచ్చకాయతోని ఇట్లా ఐస్ క్రీమ్ చేసామండి అంటే నిన్న
ఆ హ
అంటే పాలు పాలు ఇట్లా పోసాము చెక్క ఇ వేసి మిక్సీలట్టి ఎామండి పుజకాయలు మొత్తం తీసి
ఆహ
ఆ ఆ పట్టిన తర్వాత నిన్న చేసామండి ఇలా తీసి తిన్నామండి మంచితో ఒక్క తీసుకొని
ఉహుమ్ అయ్తే ఓ కానీ బా ఐదు రోజులకి కొంచంయి వాడైతే రేపు వయచ్చ
సధా శ్రీను కోటుకుంట పయిరి రవారితే జ న్న అండి అమ్మ వాళ్ళ ఇంటి క ఉ అత్త వాళ్ళ ఇంటి కాండరా
అమ్మ వాళ్ళ కాన్నాన్నా అ అది మంచిగా జరుపుకున్నా పచ్చళ చేసాము ఇంకా పచ్చడి చేసాము అందర సదే ఇష్టం తాన
అవు
ఏం లేదండి అకంత ఉన్నవి ఆవుళకి సాలు ఇట్లా పోసి వాళ్ళ కూడా పచ్చట్లు ఆ పి మళ్ళా పూరీలు వేసి చికెన్ ఉండి ప పదకొండైయి
అంతే అండి నిన్న మ్యారేజ్ డే కద కొంచెం టని వెళ్దామని చూసాము గాని మాకు వీలువ లేదండి టేబుల్ గట్లా వెళ్దామని చేసా
వాళ ట వస్తస్త
ఈతం అంటే మీ బాబుకి ట్లాడుకుంటున్నారా అండి ఇగ
ఆ ఆడుకుంటారు బయట
వాళ్ళిద్దరే ఉంటారా ఇంకెవరనా ఇంటి పక్కే వాళ్ళే
ఆ వా తక్కువ మంది ఉన్నారు మా ఫ్రెండ్స్ వాళ్ళ పిల్లలున్నారు మా వేరేవాల పిల్లలున్నారు మళ్ళ ఇంటి పక్కల కొంచెం దూరం ఉంటది
హా హవునా ఈ మా పాప చిన్న పాప అయితే పండుకుందండి మా పెద్ద పాప ఎవళ్ళింటికో పోయుందండి ఇగ ఆవీడున్నదనుకో పో ఏ తరుగుతనే ఉంటే మా బాబాయ్ బిడ్డతోనిగ ఊ వాళ్ళు కలిసి ఎటో వెళ్ళారండి ఇగ
ఆ
హు